హాయ్ అండీ బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
హ అండి
తిన్నారా
లేదండి తిన్నారా మీరు
అవునా
ఏంటండి స్పెషల్ మీది
మాది ఫిష్ ఫ్రై అండి మీది
మాది తోటకూరండి
అవునా
ఆ
హలో
ఆ చెప్పండి
ఎట్ చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు ఈవినింగ్ ఇంకా మళ్ళీ క్కుక్కింగ్ అవన్నీ చేసుకోవాలి కదా ప్రిపరేషన్స్ చేసుకుంటా
ఆ
మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే బట్టల్ దీ సా చిన్న కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే చేసా కూచ్చున్న
ఇంకా మీ ఫేవరెట్ డిషస్ ఏంటండి
ఏ డిష్ పప్పు అండి
బెండకాయ ఫ్రేయ్ ఓ రీసెంట్ టైమ్ లో మీరు ఏమైనాంటే ఏదైనా బైటికేళ్లారా
టు వెళ్ళలే అండి మీరు
ఉ వేళ్లనండి
అవునా
హు కామి లైక్ మీరు రీసెంట్ టైంలో ఏటైనా బైటికెళ్ళారా అండి అ
అంటే నిన్న ఎల్లాండి
ఏటేళ్ళారండి
ట్యాంక్ బండ్ ఎల్లా అండి నిన్న
అవున ఎం చేసారండి ట్యాంక్ బండ్ దగ్గ అ
ఊరికే అలా వెళ్ళాం ఇంట్లో ఉంటే బోరింగ్ గా ఉందని అలా వెళ్ళి తిరిగి వచ్చాం
హ మరి ఏంటి ఈవినింగ్ స్పెషల్ మీకు
చిక్కుడుగాయ్ ఉందండి చిక్కుడుగాయ్ కర్రి ఉండాలి
అవునా చేసుకున్నారా మరి వచ్చా మీకు
అ అండి
ఏంటిది
అర్ధం కాలేదండి
అదే అండి చిక్కుడుకాయ కట్ చేసుకున్నారా మరి
లేదండి
మీ వాయిస్ వినపడట్లేదండి
అండి
చిక్కుడుకాయ్ కట్ చేసుకున్నారా అండి అంటే ఒలుచుకున్నారా అని
లేదు లేదండి ఇంకా చేయ్యాలి
ఉ హు ఇంకా ఏం సంగతులండి
పూరి ఇంట్లో ఏం చేయలని చూస్తున్న
మీరు ఆన్లైన్ గేమ్స్గుఆతారా
అండి
ఆన్లైన్ గేమ్స్ ఆడతారా అండి
ఆ ఆడతండి మీరు
హు ఆడుతానండి ఎం ఎం గేమ్స్ ఆడుతరండీ
ఆ క్యాండి క్రష్
హు
క్యాండి క్రష్ స వేస ప ఆ టెంపుల్ రన్
ఏంటండి
టెంపుల్ టెంపుల్ రన్
టెంపుల్ రన్
మీరు ఆడుతారా
ఆ ఆడతానండి నేను టెంపుల్ రన్ చాలా రోజుల క్రిందట ఆడా నింజా ఫైట్స్ ఆడేదాన్ని
అవునా
ఉమ్
ఇంకా అండి
అండి
రొటీన్ అండి చెప్పాలి
ఉగాది రే ఎప్పుడండి రేపేనా నైన్టీన్ తా
ఆ ఉగాది రేపే
ఏంటి మరి ప్లానింగ్స్ ఉగాదికి
ఏముంటదండి మార్నింగ్ లేవడం ఫ్రెష్ అవ్వడం దేవుడికి పూజ చేసుకోవడం పూజా కంప్లీట్ అయ్యాక ఉగాది పచ్చడి చేయడం చేసేసాక కొంచెం కొన్ని స్వీట్స్ పులిహోర చేసేసి దేవుడి దగ్గర పెట్టి మొక్కుకొని తినడం అంతే మీకు రేపు ఏంటి మరి అంటే ఏమైనా చేసుకుంటున్నారా ఉగాది కదా స్పెషల్స్ ఉ
రాలే అండి
చిన్నగా చెప్తున్నారు ఏంటండి చూడాలి అనుకుంటే
అంటే ప్లాన్ అయితే ఏం లేదు చూడాలి
ప్లాన్ ఏం లేదా
ఉమ్
మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఫేవరెట్ డిష్ త్... ఇదండీ మీకు
వినపడట్లేదండి
మీకు అంటున్న
అసలు మీరు ఏం చెప్పారో వినపన్ లేదు అండి
మీ ఫే మీ ఫేవరెట్ డిష్ ఏంటి అంటున్నాను
నా ఫేవరెట్ డిష్ వచ్చేసి ఇ మన్ మన్ మండి ఐడియా ఉందా
ఆండీ
మండి హు
మీకు వచ్ చేస్తారా అండి మండి
ఆ లేేదు నే నాకు రాదు బయట బయటనే మండి తినాలి అంటే బయటనే తినాలి ఇంట్లో చేస్తే సెట్ అవ్వదు అంతే అది
అవునా
మీకొచ్చా
లేదన్
మీక్ మీకు అంటే మీరు మండి తింటారా
ఆ తింటా అండి
అంటే మండిలో మీకు ఎక్కువగా ఏం ఇష్టం లైక్ నిన్ చూసిన మండియా ప్రైడా లేకపోతే
అర్థం కాదండి
మండీలో ఏ టైప్ బిర్యానీ అంటే ఇష్టం లైక్ ఫిష్ మండి
చికెన్ చికెన్ మండి అండి
జూసియా లేకపోతే నార్మలా
అ అండి
జ్యూసియా లేకపోతే నార్మల ఆ
నార్మల్ నార్మల్
నార్మలూ నాకు జ్యుసి అంటేనే ఇష్టం
అవునా
ఇంకా ఏమిష్
ఒకే అండి బాయ్
ఓకే